హలో!
హలో విను ఆ అవును నా వ నా వాయిస్ ఇన్పిస్తుందా?
ఆ విన్పిస్తున్ చెప్పండి?
బాగున్నారా?
బాగున్నా, మీరెలా ఉన్నారు?
బాగున్నాను.
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే భోజనం అయింది ఇలా కూర్చున్నాను మీది
నేనింక తినాలండి తిన్లేదు.
ఏంటండి లెవెన్ థర్టీ వన్ అయింది ఇంకా తిన్లే ఏముంట ఏముంటది మీద్ చికెన్
ఓ ఈ రోజు మీది చికెనా
అవును
సరే చెప్పండి దే ఎన్ ఎందుక్ కాల్ చేశారు?
ఏం లేదు పర్యావరణ ప్రరక్షణ గురించి మాట్లాడ్దామని
ఆ చెప్పండి.
ఈ మధ్య పర్యావరణ సమస్యలు చాలా పెరుగుతున్నాయి కదా
ఆ అవునా ముఖ్యంగా ఈ కాలుష్యం చాలా ఎక్కువైపోయింది గాలి, నీరు, నేల అన్నీ ప్రతి ఒక్కటి ప్రభావితం అవుతున్నాయి.
నిజమే మన రోజువారి జీవితంలోనే చాలా మార్పులు జరిగాయి.
ఆ ఇప్పుడు మనము నీరుని ఎలా అయితే కొంటున్నామో రాను రాను గాలిని కూడా అలానే కొనాల్సొస్తుందేమో మరి
ఖచ్చితంగా కొనాల్సొస్తుంది.
ఆ ఈ ఉష్ణోగ్రతలు గూడా పెరుగుతున్నాయి చాలా
ఆ ఈ ఇది గ్లోబల్ వార్మింగ్కి చాలా ప్రభావం కదా
ఆ.... అవును. అంటే అది మన జీవన శైలిలోనే ఉంటది మనం ఎలా వాడుతున్నాము ఈ దాన్ని ఎంత ఎట్ల పొల్యూట్ చేస్తున్నాము అన్ జెప్పి
ఆ అవును మనం వ్యక్తిగతంగా ఏమైనా చేయగలమా?
అవును చేయొచ్చు మనుషుల కార్యకలాపాల వల్లే కదా ఎక్కువగా ఇది జరుగుతుంది దాన్ని మ మనం తగ్గిస్తే చెయ్యొచ్చు కానీ అదంతా మన చేతిలోనే ఉంటుంది కదా
ఉదాహరణకి
ఇప్పుడు చిన్న చిన్న మార్పులు కూడా చాలా పెద్ద ప్రభావం చూపుతాయి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం చెట్లను నాటం అంటే మనం బండ్లల్లో వెళ్తాం కదా ఎక్కువగా దాన్ని తగ్గించి సైకిల్ గానీ లేక పోతే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వెళ్ళడం కంటే అందరం ఒక్క దాంట్లో వెళ్తే కూడా మనం అది తగ్గించినట్టే కదా
దానికన్నా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీలు వచ్చాయి కదా ఎలక్ట్రిక్ స్కూటీలో కూడా వెళ్ళొచ్చు
ఆ అవును ఈ ప్లాస్టిక్ వల్ల చాల
చెప్పండి మీరే చెప్పండి
ప్లాస్టిక్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కదా
ఆ అవును ముఖ్యంగా అది నెలలో కలవదు నేలలో కలవదు
ఆ నీటి పరిరక్షణ గురించి ఏమంటారు
నీరు చాలా విలువైందన్న విలువైన వనరు
ఆ
దాన్ని వృధా చేయకూడదు చెప్పాలంటే కానీ ఇక్కడ జరిగేదే అది కదా
ఆ చాలా సార్లు మనం తెలియకుండానే వృధా చేస్తుంటాము
కొంతమంది తెలిసి కూడా
మ్ ఇప్పుడు మనం వృధా చేయకుండా కాపాడుకుంటేనే కదా ఆ ముందుకి అది మనక్ కి చాలా ఉపయోగపడుతుంది మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇప్పుడు మనం వృధా చేయకుండా ఉంటే
అవును సరే చెట్లు ప్రాముఖ్యత గురించి చెప్పు
చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి మరి గా మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ని శుభ్రం చేస్తాయి
మనకి ఎన్నో పళ్ళునిస్తాయి దాని వల్ల ఈ చాలా పొల్యూషన్ నుంచి తట్టుకోవ చ్చు మనం
అవును అలాగే వర్షాలు పడేందుకు కూడా చాలా సహాయపడతాయి
అవునవును అందుకే ఎక్కువగా చెట్లును నాటాలి మనము చెట్లని ఆ దాన్ని నరికేసే దానికి ఉన్నంత ప్రాముఖ్యత నాటేదానికి చూపిడం లేదు మనం
అవును అందరూ బిల్డింగ్ లేపాలని అనుకుంటారు కానీ చెట్లు నాటాలనుకోరు కదా
అవునవును
ఇప్పుడు బిసిసిఏ ఒక మంచి ఆ పని తీసుకొచ్చారు కదా చెట్లు నాటడం ఈ ఐపీఎల్ లో డాట్ బాల్స్ వేస్తే
అవును అది చాలా మంచిపని ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చేయాలి
వాహనాలే మెయిన్ వాహనాలు ఫ్యాక్టరీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కొంచెం తగ్గిస్తే
అవును మనం సొంత వాహనాల వాడకాన్ని తగ్గించి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ని ఉపయోగించాలి
అప్పుడది ఏక్కువతది కదా
అంటే మనం ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో వెళ్ళడం కంటే కూడా అందరం కలిసి ఒక దాంట్లో వెళ్తే తగ్గినట్ ట్టే కదా
అట్లే
ఇప్పుడు మనము పనుల్ని పనుల్ని ఆపుకోలేం కదా పనులు జరగాలి కదా
ఆ అది ఎలక్ట్రిక్ అయితే ఇంకా మంచిది కదా
అవునవును అప్పుడు అది గాలిికలుష్యాన్ని తగ్గిస్తుంది
మరి ఎలక్ట్రిక్ ఎక్కువ అైపోదా
దాన్ని కూడా తగ్గించాలి అందు కే రెండు మనం సమానంగా ఉపయోగిస్తే సరిపోతుంది ఒకదానిపైనే మనము ఆధారపడకుండా
అవును
ఈ పునర్వినియోగం ఎంత ముఖ్యమని అనుకుంటున్నారు మీరు
అంటే చాలా ముఖ్యమైందండి
మ్
వస్తువులు మళ్ళీ వాడడం చాలా ముఖ్యమైంది కదా దాన్ని మంచిగా చేసి తర్వాత వాడడం
అవును అది వనరులను కూడా ఆదా చేస్తుంది
అవును ఖచ్చితంగా
మ్ అంటే మనం మళ్ళీ దాన్ని స్టార్టింగ్ నుంచి తయారు చేయడం కంటే దీన్ని మళ్ళీ పునర్వినియోగం చేయడం చాలా మంచిది కదా
అవును
మ్
ప్రజల్లో అవగాహన ఎలా పెంచాలి
ఏముందండి విద్య ద్వారా ప్రచారాల ద్వారా పెంచోచ్చు
పిల్లల నుంచి అలవాటు చేయాలి కదా
అవును చిన్నప్పటి నుంచే నేర్పాలి అదేదో సామేతి ఉంది కదా మొక్కయ్ వంగనిది మానై వన్ నాని అలాగా చిన్నప్పటి నుంచి అలా నేర్చుకుంటే వాళ్ళు పెద్దయ్యాక కూడా అలానే తయారవుతారు
నికు సామతలు బాగా తెలుసు అనుకుంటా
ఇదో అలా
టెక్నాలజీ సహాయం చేస్తుందంటారా
ఖచ్చితంగా చేస్తుంది గ్రీన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు
అవును ఈ మధ్య సోలార్ ఎనర్జీ వంటి వాటి గురించి చెబుతున్నావా
ఆ అవును అవి పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి పొల్యూషన్ నుంచి కాపా అడ్డానికి ఈ సోలార్ ఎనర్జీ అనేది చాలా మంచి టెక్నాలజీ అండి
అవును చూరు నుంచి వేడి తీస్ కొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి
ఓ
ఇళ్లకు పంపిస్తున్నాయి కదా
అవును
చెప్పండి
చెప్పజి
మొత్తానికి పర్యావరణాన్ని కాపాడ్డం ఎన్ ఎవరి బాధ్యత
అందరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత మీరు చేయండి మేము చేయండి అనుకోకూడదు మనం మొదలు పె పెడితే మనతో పాటు ఇంకా పది మంది కూడా మొదలు పెడతారు
అవును ప్రభుత్వం మాత్రమే గాదు కదా
అవును అవును ఈరోజు బయట చాలా ట్రాఫిక్ ఉందంట కదా
అవును చాలా ఈ మధ్యయితే ఇంకా ఓవర్ అయిపోయింది
ఆ ముఖ్యంగా సాయంత్రం టైంలో రోడ్లన్నీ బిజీగా ఉ ఉంటున్నాయంట
అవును కొన్ని చోట్లయితే వాహనాలు చాలా నమ్మేదిగా కదులుతాయి గంటల గంటలు అక్కడే ఉండిపోతాయి
ఆ మనం మూడు నిమిషాల్లో వెళ్లాల్సింది ముప్పై నిమిషాలు పడుతుంది
కొన్నిసార్లు గంట కూడా
ఆ అవును నిజమే ఈ మధ్య నగరంలో వాహనాలు చాలా బాగా పెరిగిపోయాయి
అవును ప్రతి ఒక్కరికి దగ్గర కనీసం ఒక మోటార్ సైకిల్ ఉంటుంది
ఆ అందుకే పార్కింగ్ సమస్య కూడా ఎక్కువవుతుంది
అవును కొన్ని చోట్ల పార్కింగ్ దొరకటమే కష్టం అదేదో యుద్ధం చేసినట్టుంటుంది
అవును రోడ్లు కొంచెం వెడల్పు చేస్తే బావుంటుందేమో అని నా అభిప్రాయం
కొన్ని ప్రాంతాల్లో పనిచే పనిచేస్తున్నారు అనుకుంట
అవునండి దాని మీద కొన్ని ప్రాంతాల్లో పని చేస్తున్నాయి కానీ పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడ్ తింది
కానీ ఎంత వెడల్పని వేయగలరు చెప్పండి ఉన్న షాపులు లేపేసి వెడల్పేయాలి
అవును పని జరుగుతున్నప్పుడు ఈ ట్రాఫిక్ ఇంకా పెరుగుతుందండి
ఆ అదే పెద్ద సమస్య కదా
మ్
కానీ పూర్తయ్యాక ప్రయాణం కొంచెం సులభం కావచ్చు
అవును పూర్తవ్వాలని ఆశిద్దాం
అవ్ను ఈ మధ్య చాలా కొత్త భవనాలు కూడా నిర్మిస్తున్నారు
అవును ఎక్కడ చూసినా నిర్మాణ పనులే కనిపిస్తున్నాయి మనం ఎటు వెళ్ళిన గూడా
ఆ అవును కొత్త ప్రాంతాలు పూర్తిగా మారిపోయాయి చెప్పాలంటే
ఆ పాత ఉన్న చోట్ల కూడా ఇప్పుడు పెద్ద భవనాలు వస్తున్నాయి. అసలు ఇది మనం చూ స్తామా ఇంతకు ముందు అనిపిస్తుంది
అవునువును చాలా కొత్తగా మారిపోతున్నాయి మాకు
హ
అభివృద్ధి చాల వేది అవు అవునువునువును ఈయనతో చెప్దాం అనుకుంటున్నా అండి
ఔన
కానీ పచ్చదనం మాత్రం తగ్గిపోతుంది.
అవును చెట్లు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి.
తక్కువేంటండి అసలు కనిపించట్లేదు.
అది నిజమేనండి వేసవిలో అందుకే వేడి కూడా ఎక్కువగా అనిపిస్తుంది.
నిజమే ముందుకంటే ఉష్ణోగ్రత పెరిగినట్లు అనిపిస్తుంది.
ఆ ఈసారి వేసవి చాలా ఎక్కువగా అనిపించింది.
అవును మధ్యాహ్నం బయటకు వెళ్ళటం కష్టంగా ఉండేది కదా.
ఆ సాయంత్రం వరకు వేడి తగ్గేదే కాదు. సాయంత్రం కూడా మధ్యాహ్నం నుంచి ఉన్న వే డి ఆ బండల పై పడి ఆ వేడంతా ఇంట్లోకి వచ్చేది.
అవును ఇప్పుడు మాత్రం కొంచెం కొంచెం కొంచమే తెల్లగా ఉంది.
అవునండి మేఘాలు కూడా కనిపిస్తున్నాయి.
అవును వర్షం పడితే వాతావరణం ఇంకా బాగుండేదేమో
ఆ కానీ వర్షం పడితే ట్రాఫిక్ మళ్ళీ పెరుగుతుంది.
అది కరెక్ట్ కొన్ని చోట్ల నీరు నిల్చ నిలుస్తుంది కదా
ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే బావుండు
కొన్ని ప్రాంతాల్లో ఆ ఉంటుంది బానే కానీ కొంత ప్రాంతాల్లో బాగోదు డ్రైనేజ్ సిస్టమ్.
ఆ అవును పనులు జరుగుతున్నాయి కానీ ఎప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు జరిగినాయన వస్తా దో తెలీదు
ఓ ముకి మధ్య రోడ్డు పక్కల చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా పెరిగాయి కదా
ఆ అవును సాయంత్రం టైమ్ లో చాలా జనాలు ఉంటారు.
అవును వాళ్ళకక్కడే మొత్తం
అవును
బెడ్ ఇచ్చినా అక్కడే వడుకొనేస్తారు వాళ్ళు
ఆ ముఖ్యంగా వీకెండ్ లో ఎక్కువగానగా కనిపిస్తారు.
అవును ఇప్పుడు కొత్త రకాల ఫుడ్ కూడా వస్తున్నాయి.
అవును ప్రతి నెలా కొత్తగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ పేర్లోనే వినింటే ఏయి వీపు పేర్లా అనిపిస్తుంటుంది.
వల్లే
ఆ అవును నిజమే ఒక వైరల్ ఒక వీడియో వైరల్ అయితే చాలు
హ అవును వెంటనే జనాలు వెళ్లడం తినడం మొదలుపెట్టడం
ఆ అదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది
అవును ముందు ఇలా ఉండేది కాదు కదా